హలో పావున్నావా హలో
హలో ఎలా ఉన్నావు
మ్మ్ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావ్
మా కజిన్ వెడ్డింగ్ అక్కడ బ్రైట్స్ అండ్ అందరు వేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ చూసి కళ్ళు అక్క
ఉమ్ రియలీ నాకు కూడా మగ్గం వర్క్ అంటే చాలా ఇష్టం అది ట్రెడిషనల్ గా ఉంటుంది కానీ రాయల్ లుక్ కూడా ఇస్తుంది కదా
ఎగ్సాట్లీ ఒ క సింపుల్ ది
మ్ అవును ఈ రోజు మగ్గం వర్క్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం
చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా మాట్లాడుకుందాం
ఉమ్ సరే మరి మగ్గం వర్క్ అంటే ఏంటి
మగ్గం వర్క్ అంటే క్లాత్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసి బ్యూటిఫు ల్ డిజైషల్ రేమ్ ఇదం
ఓహో అందుకే దానిని మగ్గం వరకు అంటారు కదా
స్టోన్స్ బీయన్స్ యూస్ చేసి అట్రాక్టివ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తారు
ఉమ్ చూస్తే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది
హలో మగ్గం వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది
అంటే ఇది చాలా ఏన్షెంట్ ఆర్ట్ ఫామ్ అన్నమాట కింగ్స్ అండ్ క్వీన్స్ టైం నుంచి ఎంబ్రాయిడరీకి ఇంపార్టెన్స్ ఉండేది
రాయల్ కాస్ట్యూమ్స్ మీద హెవీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ
ఉమ్ అవును అప్పట్లో ఆర్టిషన్స్ మంత్స్ స్పెండ్ చేసి బ్యూటిఫుల్ డిజైన్స్ తయారు చేసేవారు
ఇపట్కి అ డేట్ కా
ఆ అవును ఎందుకు చాలా ఎందుకంటే అది యూనిక్గా ఉంటుంది కాబట్టి అందరూ చానా ఇష్టపడతారు హా
క్ నేనే హలో
ఆ చెప్పు కట్ అయ్యి వస్తాంది వాయిస్
నాకు నీ వాయిస్ క
బ్రైడల్ లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది కదా
వస్తుంది
ఇంగా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది
ఏం చూస్ చేస్కో
హలో
హలో
ఆ చెప్పు
లో
హలో
హలో హలో విన్పడుతుందా
ఆ ఇప్పుడు వినిపిస్తోంది చెప్పు
దగ్గర బ్లే
ఉమ్ అవును అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్
ఆ
ఇంకా మగ్గం వర్క్లో చాలా మెటీరియల్స్ యూజ్ చేస్తారు
చేస్తారు కదా హలో
హలో
లో
హలో
వినపడుతుందా
ఆ ఇప్పుడు వినిపిస్తోంది
చాలా మెటీరియల్
ఉమ్ అవును లైక్ జరి థ్రెడ్స్ అంటా పెరల్స్ అంటా స్టోన్స్ అంటా ఇంగ కుందన్స్ బీట్స్ సీక్విన్స్ మిరర్స్ థ్రెడ్ వర్క్ హలో
హలో
ఆ చెప్పు వీటిని కాంబినేషన్లో యూస్ చేసే డిజైన్ ఇంకా రిచ్గా ఉంటుంది
నవ్ నీ ఫేవరెట్ డిజైన్స్ ఏంటి
నాకా పికాక్ డిజైను మరి నీకు
హలో
హలో హలో హలో హలో
హ హలో
ఆ ఏం చేస్తున్నవు తిన్నావా అ
న్నను చినావా